ఆ బాగున్నానండి నేను బాగున్నాను ఆ బాగున్నానండి తిన్నారా అండి తిన్నారా లేదండి ఈరోజు ఫాస్టింగ్
ఓకే అండి ఫాస్టింగ్
ఎం చేస్తారం అండి ఈరోజు అంతా
ఆ పప్పు చారు చేస్తామండి ఇవాళ సమ్మర్ వచ్చేసింది పిల్లలకి పప్పు చారంటేనే చాలా ఇష్టం అండి
అవునవును
ఆ పప్పు చారా అంటే చాలా ఇష్టం అండి పిల్లలకి ఇప్పుడు సమ్మర్ లో వెజిటేబుల్స్ కంటే పప్పు చారుకే కొంచెం తినడానికి ఇష్టపడతారంండి
అవును
హ
ఏం చేశారంండి మార్నింగ్ టిఫిన్ మరి
మార్నింగ్ ఉప్మా చేశానండి
ఆహా మీరేం చేస్తాను నేను మార్నింగ్ ఇవాళ దోశ వేసాను ఆండీ ఓకే మీరు సాయంత్రం దిగకి అవునండి ఇప్పుడు జస్ట్ ఫ్రూట్స్ తీసుకొని సాయంత్రమే తింటామండి వు మావలు కూడా పప్చర్ అంటే ఇస్తం అండి సాయంత్రం మాత్రం అదే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాం బాగుంటదండి ఫాస్టింగ్ ఉన్నప్పుడు అంటే నార్మల్గా సర తీసు
ఉప్పు చారు ఉంటేనే కొంచెం కడువు నిండా తినక అనిపిస్తుంది
అవునండి మళ్ళా ఇవాళ రేపు శ్రీరామనవమి కదండీ
ఆవు
అవున ఎప్పుడే ఫాస్టింగ్ ఉన్నట్టే అయిపోతుందిండి ఏ ఇవాళ మా దగ్గర గుడి దగ్గర చినపం అలంతా ప్రోగ్రామ్ ఉంటదండి అవునా పొద్దున్న నుంచి ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి ఉంటా సాయంత్రం టైమ్ లో అది లేడీస్ క అందరి కుంకుమ పూజలు కూడా ఉంటాయండి ఇవవాళ ఉంటాయాని పూజలు అవునండి వావాళ సాయంత్రం కుంకుమ పూజ కూడా చేస్తారు
ఉమ్
అ ఇప్పుడే పల్తారా అని ఇంక పూజకి వెతా అండి ఎవ్రీ ఇయర్ వెళ్తాను ఇవాళ కూడా వెళ్తాను ఎట్లాగో ఫస్ట్ అట్లా ఇవాళ థార్స్డే కాకుండా కూడా ఎట్లాగైనా ప్రతిసారి ఫాస్టింగ్ ఉంటుండి ఇ టూ డేస్ ఫస్ కలిసి వచ్చిందం ర అవున
రెండు వది కళ్యాణాం అలాంటి కుంకుమ పూజకి
అవునండి మా మా చాలా మంది ఇవాళ వచ్చి కుంకుమ పూజ కూడా ఎక్కడెక్కడ నుంచో వచ్చి కూడా చేసుకుంటారండి
అవునా
అంటే వేరే వేరే టెంపూస్ లో కా ఇష్టం చేస్తే వేస్తారట లేకుం లేదు
ఉ అంటే మా దగ్గర కళ్యాణం చేస్తారు కానీ కుంకుమ పూజ అలా చేయరండి కళ్యాణం అయితే రే గ్రా
రేపు గ్రాన్డ్ గా చేస్తారా
పందిరి అన్ని ఇస్తారు కానీ అంటే కుంకుమ పూజకులా సాయంత్రం కూచ మో పందిరు వేస్తారు రేపు అంటే కళ్యాణం ఉంటుంది
ఆ మా దగ్గర ఇప్పుడు టూ డేస్ చేస్తారండి మొత్తం మనం పెళ్లిళ్ల టూ డేస్ ఎట్లా చేస్తారు ఆ సేమ్ అట్లనే అన్ని అట్లనే పుట్ట బంగారు తీసుక రావడం పాల పొరక అందుగుంజయి తీయడం పూజ చేయడం మళ్ళ సాయంకాలం దేవుళ్ళ నీళ్ళ తీయడం మళ్ళ సేమట్లానే కుంకుం పూజలు ఇగ తర్వాత మళ్ళ మార్ నింగ్ అట్లా సేమ్ అండి అట్లా చేస్తారు మొత్తం పండుగ వాతావరణం వచ్చేస్తుంది కదాండి మళ్ళీ పోచమ్మక్కడికి స్వామివారి బట్టలు తీసుకెళ్ళి చూపడం
అవునా
ఆ మళ్ళీ పాలపురుకని తీస్తా పోయి పోచమ్మకాడ వేయడం అవన్నీ కూడా
మా దగ్గర అంటే పాలపూర క అన్ని తీసుకొస్తారు కానీ మాకు కొంచెం దూరం ఉంది అండి కళ్యాణానికి మాత్రం వెళ్తాం మేము
మీ మా దగ్గర ఎప్పుడైనా అట్లనే చేస్తారండి
ఆ
ఎళ్ళొచ్చారా అండి పిల్లల స్కూల్ కి హలో హలో హలో
చెప్పండి
చెప్పండి హలో హలో
ఆ వినిపిస్తుంది
ఆ వినిపిస్తుంది చెప్పండి పిల్లలు వెళ్ళొచ్చారాండి అండి స్కూల్ కి వెళ్ళిచ్చరండి అవునండి ఎండలు కూడా ఉన్నాయి కదండి కానీ ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి ఆఫ్టర్నూన్ కరెక్ట్ పిల్లలు వన్ అయితుంది అవును చాలా ఎక్కువ ఉన్నాయండి స్కూల్లు స్టార్ట్ చేసారా అండి ఇంకా
ఆ ఆ ఆ అవునండి టూ డేస్ అవుతుంది ఎండలు ఎక్కువ వస్తున్నాయి అ మొత్తం ఇళ్లంతా వేడి అయిపోతుందండి
అవునండి కూలర్లు అవునండి అవును కూలర్ లేకుంటే ఆ వాడుతున్నామండి మేము కూడా మొన్నట్టుండే వాడుతున్నాము
అవునా మేము కూడా టూ త్రీ డేస్ అవుతుందండి
అవునండి కూలర్ లేకుండా ఉండలేమండి ఇక ఇక లేదండి ఇక స్టార్ట్ అయింది ఇక కూలర్ ది గాలి అయిపోయిందిండి ఈ మంత్ ఎండింగ్ ఏప్రిల్ మే లోన అయితే ఫుల్ ఉంటంది
ఏప్రిల్ ఏప్రిల్ అయితే చాలా ఎక్కువ ఎండలు ఉంటాయండి ఏప్రిల్ మే టూ మంత్స్ ఇప్పుడు ఇంకా కొంచెం మబ్బులు వస్తున్నాయి
వస్తున్నాయి అట్లా ఇట్లా వచ్చేసి ఈ మంత్ వేళ్లిపోతది కానీ
నెక్స్ట్ ఏప్రిల్ మే అయితే చాలా ఎండలు వస్తాయి జూన్ లో కూడా ఉంటాయండి మొత్తం ఎండలే ఉంటాయి ఇక జూలై నుంచి మాత్రమే వర్షాలు ఉంటాయి
అవునండి ఈ సార్ అట్లనే ఉండే కదా ఈ సారీ తొందర అయిపోయినట్టు అనిపిస్తుందండి అవునండి ఈసార్ అయినా ఈ ఎండలు ఈ చలి వర్షాలు కూడా ఎక్కువనే ఉన్న అండి అవునండి అసలు ఏ సీజన్ కి ఆ సీజన్ తగ్గనట్టు ఉండే అన్ని ఇప్పుడు ఎండాకాలమే కానీ ఇప్పుడు మార్నింగ్ టైమ్ ఏమో చలి పెడుతుంది అవునండి సాయంత్రం వచ్చేసరికి మబ్బు వస్తుంది మధ్యాహ్నమేమో బాగా ఎండ అవుతుంది ఎండ వస్తుందండి
అంటే ఓ మూడు కాలాలు ఒకటేసారి వచ్చినట్టు అయిపోతుంది ఈ మార్చ్ లో